హలో
హలో బాగున్నావా హలో నువ్వే కాల్ లిఫ్ట్ చేశావ్ నేను బిజీ అయిపోయామో అనుకున్నా
ఏం బిజీ కాదరా ఫోన్ సైలెంట్ లో పెట్టి మర్చిపోయా ఇప్పుడే చూస
ఇంకా నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టడం అంటే ఇంకా డేంజర్ లే
ఈ లయిన్ ఏందిరా.
ఇంక, ఒకసారి కాల్ చేస్తే ఇంక రిప్లై ఇస్తాదేమో.
ఆహా, అది కొంచం నిజమే.
సరే, మరి లంచ్ అయిందా.
ఆ, అయింది మీది.
ఇప్పుడే కంప్లీట్ ఫుల్గా తిన్నాను
ఏం తిన్నావ్ అంతా ఫుల్ గా.
చికెన్ కర్రీ చాల రోజుల తర్వాత ఇంట్లో చేసారు
ఆ మరి నాకు నువ్వే చేసావ
నేను చేయనబ్బా నేను చేస్తా అంతె
అదే గా నువ్వు చేస్తే మనుషులు కూడా తినరు
అంత వద్దులే
సరే అయితే ఫోన్ లో పార్సల్ పం పంపిస్తవా
సర్లే ఫోన్‌పే లో పంపిస్తానే
ఆ సరే టెక్నాలజీ అంత డెవలప్ అయింది కానీ ఫుడ్ ట్రాన్స్ఫర్ మాత్రం ఇంక కాలేదు
అది ఇన్వెంట్ చేసిన పర్సన్ బిర్యానీ ఎవరే అవుతాడు
ఆ సరేలే ఒక రాండమ్ క్వశ్చన్ అడుగుతాను
ఉ అడుగు స్టార్ట్ అయిపోతి వె
అయిపోతాయి నువ్వు ఒక మంత్ ఇంటర్నెట్ లేకుండా ఉండగలవా
ఫస్ట్ రెండు కష్టమే సర తర్వాత ఇంకా అడ్జస్ట్ అయిపోతా అనుకుంటాను
నేను ఫస్ట్ డే నుంచి ఫోన్ కొంచెం సెర్చ్ చేస్తా
హ అడిక్షష్న్ ఇంత ఈజీగా పోతుందే మరి
అవున్ లల్లీ అంటే అలా కాదు మార్నింగ్ లేవగానే ఫోన్ చెక్ చేయడం హ్యాబిట్ అయిపోయింది అంటే లేసి చూడ్డం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నుంచి అలా స్కోల్ చేయడం అలా హ్యాబిట్ అయిపోయింది
సేమ్ నేను కూడ అంతే అలారం ఆఫ్ చేయడం డైరెక్ట్ ట్ నోటిఫికేషన్స్
నోటిఫికేషన్స్ ఏం లేకపోయినా చెక్ చేస్తాను కదా
ఉమ్ అంటే ఒక్కసారి సరే మరి స్కూల్ రియూన్ అయ ట్వెల్త్ అవ్వ మరి ఫ్యూచర్లో
ఆ డెఫినెట్ గా వెళ్తా
మరి గుర్తుపట్టగలవా అందరినీ
ఫేసెస్ గుర్తుంటాయని నేమ్స్ మర్చిపోతా
అది ఆ సిచ్యువేషన్ ఆకూడ ఉంటది కదా
అవునవును బ్రో నన్న గుర్తుపట్ టావా అ అంటే అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా
అప్పుడు ఏదో ఒకటి సేఫ్ ఆన్సర్ ఇచ్చి తప్పుకుంటాాల
ఫేస్ చాలా సిమియల్ గా ఉందె ఎక్కడో చూసాను అనేసి తర్వాత హో ఓ అని అప్పుడు గుర్తు ఇంగా అట్టేసి నవ్వాలి ఇంక అప్పుడు
హు
అ
మరి స్కూల్ ఫ్రెండ్స్ అందరిలో ఫన్నీగా ఉండే వాళ్ళు ఎవరు
ఒక ఫ్రెండ్ ఉండేవారు టీచర్ సీరియస్ గా లెసన్ చెప్తుంటే క్లాస్ లో కూడ జోక్స్ ఏస్తా ఉంటారు అసలు వాళ్ళు ఏవో దొరికిపోరు నేనేమో దొరికిపోతా అంటే ఎంత సీరియస్ క్లాస్ నెస్ అయినా
అంతే ప్రతి క్లాస్ లో ఒగరు ఉంటారు అట్ల
ఆ పనిష్మెంట్ కూడా రెగ్యులర్ గా ఉంటది నిలబడుకోవడం బయటికి పోవడం సీస్తరేయడం
ఇలా కానీ క్లాస్ అంతా లేక ఉంచేది వాళ్లే కదా వాళ్ళు లేకపోతే ఇంక ఎట్లన ఉంటది క్లాస్ కొంచెంమన్న కామెడీగా ఉంటేనే కదా ఇంట్రెస్టింగ్గ వింటాం
అ అవును నీకు ఎప్పుడైనా టీచర్ అప్రిషియేషన్ వచ్చిందా
ఒకసారి ప్రాజెక్ట్ చేశాను అప్రిషియేట్ చేశారు
ఆ ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటది అసలు డిఫరెంట్గా ఉంటది
అదే అందరు అప్రిషియేట్ చేశ అంటే ఇంకా మంచి మంచిగా చేయాలి ఇంకా పేరు తెచ్ చాల కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది
అవున అవును కరెక్ట్ గానే ఉంటుంది మరి ఆఫీస్ లో ఫస్ట్ డే గుర్తుంటుంద
ఇంకప్పుడా ఇంకా ఫుల్ టెన్షన్ స్టార్ట్ అవుతుందిమి
అవును ఫుల్ గానే ఉంటుంది సేమ్
అందరు ప్రొఫెషనల్ గా ఉంటార
హు ఫస్ట్ వీక్ లోనే అస్సలు చాలా కష్టంగా ఉంటది అసలు నేను మాత్రం ఐడి కార్డ్ ఎలా యూస్ చేయాలో కూడ కన్ఫ్యూజ్ అయిపోయ
ఇంకా నేను ఆఫీసు క్రావిన్స్ రూమ్స్ అన్ని మర్చిపోయాను
అవునా
ఉ
సరే ఒక క్వశ్చన్
ఇంకా క్యాంటీన్ లొకేషన్ మాత్రం ఇంకా తెలిసిపోతుంది ఆ అంత అది మాత్రం మెయిన్ కదా
అవునవును
వేరే
ఏమంటే చెప్తా ఆగు ఎ ఎలా చెప్పాలి అంటే నీకు ఏ విధంగా చెప్పాలి అంటే ఆ సక్సెస్ సక్సెస్ సక్సెస్ అంటే ఒక శాలరీ
ఏం కాదు కానీ
హు
అంటే మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం ఫ్యామిలీతో స్పెండ్ చేయడము
అవును
ఇంకామార్నింగ్ లేవగానే ఇంకా వర్క్ పైన ఫోకస్ చేయడము
అవునవును మనకొద్ది మనం వర్క్ చేసుకోవడం అదే సక్సెస్ లైఫ్ లో మనం చాల మందిని కలుస్త ఉంటాం కదా అసలు
ఆ చాలా మంది కలుస్తుంటాం కానీ కొంతమంది మాత్రమే పర్మనెంట్
ఆ అవును నిజమే అది ఎందుకో తెలియదు అది కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు
అంటే వాళ్ళ సింప్లిసిటీ వల్లనేమో లేదా వాళ్ళ జెన్యున్గా ఉండడం వల్ల
అవును నిజాంగా కానీ నువు వే ఎప్పుడైనా ర్యాండమ్గా ఓల్డ్ ఫొటోస్ చూస్తావా
ఓ చడసాల జుస్తం
ఎప్పుడు
బావుంట
ఆ అప్పుడు స్మైల్ ఓస్తా ఉంటది అస అసలు వనమేనా ఇట్లా ఉండేది అన్పిస్తా ఉంటది గదా
ఊ కొంచం ఎమోషనల్ గా కూడా ఉంటుంది అప్పుడు టైం ఎంత ఫాస్ట్ గా గడిచిపోయిందో అనేసి
అవును నిజంగా ఒ అదే అ చెప్తా ఉంటారు కదా ఎవరైనా ఒకసారి టైం ఎళ్తే మళ్ళీ రాదు గదా మరి ఒ ఒక విష అయితే ఇస్తాం ఆ ఇస్తే ఏం కోరుకుంటవ్
నా నా వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి అనుకుంటా
అబ్బో డైలాగా
డైలాగ్ కాదు నిజమే డబ్బు మళ్ళైనా సంపాదించుకోవచ్చు హెల్త్ ఇంపాటెంట్ కదా ప్రశాంతంగా ఉండదా
అవును పీస్ కూడా ఇంపాటెంటే టైం చూడప్పుడే ఎ బ్రెయిన్ లో మనం మాట్లాడే కొద్ద్దీ టైం ఏమే జస్ట్ కొంచం సేపు మాట్లాడినట్టే అన్పిస్తవుంది.
ఊమ్ అంతేనే మన కన్వర్జేషన్ స్టాట్ అవుతే పనికి కాదు
ఆ మనకు అవును అట్లనే ఉంటది టాపిక్ స్టాట్ జ్సేం టాపిక్ మర్చిపోతాం మళ్ళీ నవ్వుకోడానికే సరిపోతది
ఇంగ ఫ్రెండ్షిప్ ఇంగ ఫ్రెండ్స్ టాపిక్ వస్తే ఇంగ యాడ
ఆ జోక్స్ ఇవన్నీ గల్పితేనే ఫ్రెండ్షిప్ అంటారు
ఊ ఆ టాపిక్ ఇంగ స్టార్ట్ జేస్తే ఇంగ ఎండింగ్వే ఉండదు
అవునవును
ఊ
ఓకే ఒకే ఇప్పుడు ఓచ్చేసి కిచిడీ గ్రౌండ్నట్ చట్నీ
ఉమ్
మరి మీది తిన్నారా మరి ఇప్పుడు
ఇంకా తిన్లే రసం అన్నం చేసారు
అవునా ఉ అంత ఓకేనా నీకి అక్కడ నీ సిట్యుయేషన్సస్
ఓకే ఇంట్లో ఉన్నా గదా
ఆ అవును గదా
మీరు వస్ మీరు వంట చేయ్ రా
ఆహా లేదు లేదు అమ్మమ్మ చేస్తే తినడమే
ఉ చేయడం మాత్రం రాదు గనీ
అవును నీకొచ్చా
ఏవో చిన్న చితక వంటకాలు
నాక్ కూడా అన్పించింది చితక మ్యాగీ కష్టాలు అలా అయ్యో కొన్ని కొన్ని
ఊ మ్యాగీ ఏముంది లే అది అదేం పెద్ద వంటనా
అవును ప్రీవియస్ డేసే బాగుండేవి కదా కంపేర్ టు ఈ డేస్ లో
హ్మ్ ఎప్పుడుకైనా గడిచిపోయిన రోజులే బాగుంటాయ్ లే
ఆ కేం అదే వే అవన్నీ మెమొరీస్ ని రివైజ్ చేస్తే అసలు కొన్నిసార్లు నవ్వి అప్పుడేమో కోపం వచ్చేటి ఇప్పుడు నవ్వు వస్తా ఉంటది
టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కదా ఇప్పుడు ఏ ఏఐ టెక్ నాలజీ బాగొచ్చింది
ఆ నెక్స్ట్ ఏ ఐ వచ్చింది ఇప్పుడు ఏ ఐ మళ్ళీ క్వాంటమ్ వస్తుంది థర్టీలో
హ్మ్ ఇప్పుడు ఏ ఐ చాలా అంటే చాలా మంది జాబ్స్ ని అది చేసే స్తుంది ఇక నాకెందుకులే అని వాళ్ళు తీసేస్తారు
అవునవును
హ్మ్ ఏం నిద్ నిద్ర వస్తుందా ఏమైనా
హ్మ్ అవును పడుకోవాలి ఇంకా తినేసి పడుకోవాలి సరే బ్రో అవును బ్రో
ఏంటి కొత్తగ బ్రో
ఉరుకనే పిల్చా
హ్మ్
సరే రా ఇప్పుడు పడుకోవాలి ఆ అవును
హ్మ్ ఇంకా ఇప్పుడు తినడం పడుకోవడమేనా
ఆ ఇప్పుడు తినాలి పడుకోవాలి
మళ్ళా లేసే ఎంటకో
మళ్ళీ ఇప్పుడు వన్ కి తినేసి పడుకునీ టూ అయింది అనుకో మళ్ళీ ఫోర్ కి అటెండెన్స్ ఉంది అటెండెన్స్ వేసుకోవాలి
ఏం అటు నుంచి
ఇంటర్న్షిప్ కి అటెండ్ చేసుకోవాలి ఫోర్ కే ఆ వాళ్ళు లింక్ పెడతారు నేను తీసుకోవాలి
హ్మ్ సరే మరి బాయ్
హ్మ్ సరే బాయ్ బాయ్